ఆ ఓకే వినిపిస్తుంది చెప్పు వే ఏం చేస్తున్నావ్
ఇక్కడ ఒక మంచిగా బ్రౌన్ షర్ట్ వేసుకొని ఒక్కడు పోయాడు
నీకేం పని లేదు ఆ ఆ బ్రౌన్ కలర్ పెయింట్ ఎస్కోవే బాడి అంతా సరిపోతుంది
వే నాకు నేను వేసుకుంట నేను నాకూ నేను చూడలేను వే
సర్లే నాకేసి నన్ జూ కో ఉర్కే లె
సో అప్సెషన్ విత్ బ్రౌన్ అంటల అట తయారయిపోయినా
ఎట్లా తయారయిపోయినావు ఏం వే ఇప్పుడు మీకు ట్రైనింగ్
అది ఎప్పుడో స్టార్ట్ అయిందిలే
ఆ ఇంకా ఏమని మూవీ గురించి చెప్పచ్చు కద ఏ మూవీస్ చూసినవు రీసెంట్ గా
రీసెంట్గా మూవీ ఏమో గాని సిరీస్ చూసినా
ఏం సిరీస్ చూసినవే
మస్ట్ డేట్ ది ప్లే బాయ్
వే నేను కూడా చూసినాను వే ఆ సిరీస్
ఊ అది రాండమ్ గా ఆ రీల్స్ చూస్తా ఉన్నానా షార్ట్స్ అంటే నేకు ముందు నుంచి తమిళ్ ఏమన్నా కొత్త వస్తే నాకు సజెషన్స్ లో వస్తా ఉంటది యూట్యూబ్ లో ఇది మస్ట్ అంటే కొంచెం పేరు బాగుంది ది చూడ్డానికి బాగుంది అని ఓపెన్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింటే
ఉ
అంతే ఫస్ట్ ఎపిసోడ్ కి ఫ్లాట్
అబో అవునువే బాగునుంది హీరోయిన్ బాగుంటుంది దా ట్లో హీరో హీరో ఫస్ట్ టైమ్ నచ్చడు గాని మళ్ళీ పోంగా పోంగా నచ్చుతాడు హీరోయిన్ అయితే భారీ ఉంటుంది
మెయిన్ ఆ హీరోయిన్ కోసం నేను చూస్తాంటి మళ్ళా నితిన్ నచ్చినాడు ఆ తర్వాత జీన్ నచ్చినాడు
ఆ జిన్ లాస్ట్ లో నచ్చుతాళే జిన్ బాగా ఇష్ ష్టపడతాడు ఆమెని అప్పుడు బాగా మారినప్పుడు వాడు చాలా బాగుంటుంది వాళ్ళ డాడీ గూడా అడుగుతాడు వాడిని
వాళ్ళ డాడీ డైలాగ్స్ గూడా బాగుంటాయి లాస్ట్ ఇట్లా అప్పుడు జిన్తో చెప్పేది ఆ నువ్వే నా తనే నా ఇన్స్ పేష్నా అని చెప్తాడు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే
కారణం మీ అమ్మ ఆ
మీకొక బ్యాడ్ సజెషన్ ఇచ్చింది ఏంటంటే ఆ ఎవరిని నమ్మొద్దు అని నీకు అది తాగేసి చెప్పినాను నన్ను క్షమించు అని అంటాడు అంటే సిరీస్ అంటే ఇట్లా ఉండల్లా మంచిగా అన్ అంటే
ఎత్తిపోయింది లేవే
క్లైమేట్స్ ఎత్తిపోయింది అది కూడ సీజన్ టూ కోసం అట్లా ఎత్తిపోయింటాది నాకు తెలిసి
ఆ ఎప్పుడు వస్తుందో మళ్ళీ సీజన్ టూ ఆ లాస్ట్ లో కలిపేసి హ వాళ్ళిద్దరు ఇంగా వాళ్ళ వాడి ఆమె ఎందుకు అట్ల చేసిందో వాడికి తెలిసింది వాడ ఏ ఎందుకట్లా చేసిందో తెలిసింది లాస్ట్ మిస్ అండర్స్టాండ్ లేకుండా మొత్తం అండర్స్టాండ్ చేసుకొని ఓ ఓకే చేసింటే బాగునిండు కానీ వీళంతా
ఫేవరెట్ సిరీస్ నీది ఏదంటే అదని చెప్పేసే కొని ఉంటుంది కానీ అ సాగధిస్తాడు ఇంగా నాకు తెలిసి అంటే ఫేమస్ అయింది గదా ఇంకా వాళ్ళు సంపాదించు కోసం మళ్ళా ఆ రిలీజ్ అంటే ఆ ఎపిసోడ్ అట్ట చేసేసింటారు అంటే వాళ్ళకి ముందు తెలిసిండది ఇంత ఫేమ్ వస్తుందని
ఆ
తర్వాతే నాకు తెలిసి వాళ్ళు మళ్ళా రీషూట్ చేసి విడదీసింటారు
ఆ సరీపోయిన్ చూడచ్చవే ఓ సారి చూడొచ్చు అంతే
నేను మళ్ళా ఇంగొ ధృధమ్ సినిమా ఒకటి చూసిన ఇన్వెస్టిగేషన్ది
ద్రీడమ్మా అదేం సినిమవే
అది అంత ఇన్వెస్టిగేషన్ సినిమా నేలే
ఆహా
సూపర్ ఉంది సినిమా అంతా లాస్ట్ ట్విస్ట్ అయితే హైలైట్ అసలు అంటే ఆ ఒక ఫోర్ అంటే నాలుగు బాడీస్ దొరుకుతాయి ఒక రోబరీ జరుగుతుంది బ్యాంక్ లో
ఆ
ఆ బ్యాంక్ లో చానా డబ్బులు నగలు రెండు లేపేసింటారు
ఆ
అది అంటే హీరో ఎట్లోతెలుసా ఆ ఊర్లో ఏం కేసులే ఉండవు అసలు ప్రశాంతమైన ఊరు అట్లాంటి ఊరికి వాడు అడుగు పెట్టినడ లేదో ఒక కే ఆ ఒక మర్డర్ ఒక రాపరీ మళ్ళీ మర్డర్ అట్లా జరిగే కొందుకి భయపడిపోతాడు ఫస్ట్ సర్వీస్ వాడిది
ఆ
అట్లా స్టార్టింగ్ బాగానే ఇంట్రెస్టింగ్ గా చూసిన పోన్ పోను అతను క్లూస్ కనుక్కొని ఎవరు ఎవరు ఎవరు అని లాస్ట్ క చూస్తే
కాల్ ఫ్రెండ్స్ ఏనా
ఆయనతో వర్క్ చేసే కో అదే
కొలీక్స్ ఆ ఎందుకు
అంటే సిచ్యువేషన్ అట్లా చేసేసిందిలే వాళ్ళ ఏం కావల్స కానే చేయ్యలే
ఆహా ఓకే వినెస్టి అని కూడా ఒకటి వచ్చింది వెబ్ సిరీస్ అది కూడా బాగానే ఉందండి అంత ఫైట్స్ అంట ఎప్పుడ వచ్చింది ఆ నేను చూడలేదువే
కూర్చొని స్టార్ట్ చేసినామా నాకు ఫస్ట్ ఎపిసోడే ఇంకా అంట అ ఇట్లా ఆమే కళ్ళ తో అట్లా ఏమో నాకు నచ్చలే అందుకు ఇంట్రెస్ట్ ఎక్కువ నేను చూడలే
ఆహా
బాగుంటుంది అది నేనే ఆ రోజు నిద్రపోయినా చూడకుండా మళ్ళీ సగంల లేచి చూసినా అర్థం కాల అందుకే మళ్ళ పడుకునేషి అట్లా ఆ రోజు అది మిస్ అయింది లేంటే అది చూసేసింట
ఆ ఇంకా మూవీస్ ఏమి చూడలేదా ఆ
అంటే ఆ రోజు చెప్పిన కదా సినిమా చూస్తానుమని దాని తోటి మా అక్క ఇంకా అదేంటి బ్రౌనీస్
ఉ
ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్
ఉ
దాని తోటి ఇంకా ఫస్టే చికెన్ వి లాలీపప్ టైప్స్ ఏవో చేసింది ఓవెన్ లో పెట్టి
ఆ నువ్వు చేసినావా తిన్నావా జస్ట్
నేనేం చేయ్యను అన్నీ మా అక్క చేస్తది అన్నీ తిండమే మనం మా అక్క బాగా చేస్తది
మా అక్కంటే పెద్దమ్మ కూతుర నానివల్ల
ఆ
ఆ మా ఫ్రెండ్ ఎందు చూపిస్త ట్వంటీ సిక్స్త్ రిలీస్వి రఘువరన్ బీ ట్ ఎకు పోదమా
పోవచ్చు బాగుంటుంది సినిమా
పోదామా ఆరోజు ఎట్లాగో హాలి అ కూడా
అవునా ట్వంటీ సిక్స్త్ సండే వచ్చేది
సండేనా ఫ్రైడే ఫ్రైడే ఇంటికి కూడా పోయేసి రావచ్చు అనుకుంటావే ఎందుకంటే ఫ్రై ఠుర్స్దయ్ ఈవినింగ్ వెళ్లిపోయామనుకో ఫ్రైడే హల్డే సాార్డే ఎట్ ఇట్లా ఎవరు రారు ఇంకా సండే వీకెండ్ మొహరం కదా పోదాం అందరం ఒకేసారి
ట్వంటీ సిక్స్త్ మా మమ్మీ డాడీ పెళ్లిి రోజు
ఆహా ఇయితే పార్టీవే బిర్యానీ ట్వంటీ సిక్స్ మ్యారేజ్ డే అవును కదా ఏం వే ఏడకి పో తరు బయటికి పొదామ ఇడే బయటికి పోదామా అందరు వస్తారో రారో
ఆహా కాద వే ఒకవేళ పోతే బయటికి పోదాం లేదంటే మేము ఇంకా థర్స్ట్ డే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రైడే సాటర్డే ఇంకా హాలిడే పెట్టుకొని సండే ఇవ మండే పొద్దున్న వచ్చేస్తే సరివుతుంది కదా
ఆ అంతేలే
ఆట్లా మూడు రోజులు కలిసి వస్తాయి
ఉ
ఉ అట్లనే డ్రెస్ కానీ కొనుక్కొని వచేయచు బర్తడేకి
ఎప్పుడు నువ్వు చెప్తా అండి ఇది
వే మొహరం వే నెక్స్ట్ వీక్ ట్వంటీ సిక్స్త్
ఆ నెక్స్ట్ వీక్కిి ఆ ఓకేలే సరిపోతది అప్పుడు పోతే ఉ సరే సరలే సరిపోతాదిల్
ఆ లేదు ఎదకైనా పోదాం అంటే ఇక్కడే ఏడకన్నా పోయేది అంతే ఈడెల్తెనే బా బయటికెళ్లాలన్ జేప్పి అట్లా అందర్ రాలే గదా ఆ ఇంటికెళ్లేసస్తే సరిపోతుంది. ఇంక నీ బర్త్డే నువ్ యాడిక్ పోకపోతే ఇంక నీ బర్త్డేక్ పోయేదంతే
ఆ ఇల్లు
మరి ఏం డ్రెస్ ఏస్కుందాం అనుకుంటన్నవ్ మ్ బడ్డేక్ ముందు
బడ్డే ఈ సరి ఏమి ఏం ఉండదులే నాక్ తెల్సీ
మొన్న ఎప్పుడ్ వచ్చిన మ్ బాగున్నావా నువ్ ఆ రోజ్ సడన్గ కాలేజ్ కొచ్చినాక వచ్చినాయి చూడవే ఏ ఏదోమా ఏదో రోజ్ వస్ లేవే ఏమోయి బర్త్డేక్ ముందే అయిపోతయివే ఎట్ల దీన్ని పక్కా అయిపోగొట్టుకుంటా బర్త్డేక్ ముందే ఎప్పుడువే ఇక్కా నీ బర్త్డే తర్వాత ఆ బడ్డే తర్వాత అంటే యాడిక్ తిరుపతికేనా మనం ఎక్కడ్కైన ట్రిప్పు పోదాంవే
హ్ పోదాం ఎప్పుడు?
మర్చిపోయిన ట్రైనింగ్ చెప్తనే ఒక రోజు హాల్డే వస్తుంది అప్పుడ్ అందరం పోయేసి ట్రిప్కి మళ్లీ కాలేజ్ పోదామా ఈడ్ వస్తారో తెలీదు గాని థర్టీన్త్ నుంచి హాల్డే ఒక రోజు హాల్డే ఇస్తారువే ట్రైనింగ్ అయిపొయిన్ తర్వాత తర్వాత నుంచి కాలేజ్ ఒక్క రోజుకేం ఇంటిక్ పోతాం ఈ ఈర్ ఫ్రైడే పొయి మళ్ళీ ఇంటిక్ పోతావా? రేపు ఆఫ్ ఒక్క రోజులంటే ఈడిక్ పొయిరావచ్చువే కాణిపాకం పొయి రావచ్చు. ఒక్క రోజులో
ఆ అట్లంటే మనం వండర్ల ప్లాన్ ఆ రోజ్ చేస్కోవచ్చు అప్పుడు వేడ్నెస్డే వస్తే
లా ఉంది గదా వెడ్నెస్ డే ఏమో చూడ్ టిడి వండర్లా పోవచ్చు. ఆ రోజు వెడ్నెస్డే వస్ టె థర్టీన్త్ మండే వే థర్టీన్త్ లెవెన్త్కి అయిపోతే ట్వెల్త్ సండే ఆ లేవెంత్కైపోతే టువెల్త్ సండే థర్టీన్త్ కాలేజ్
అబ్బియా ఆ సండే గుడ లెక్కకు వస్తుందా మనకీ ఎప్పుడు సండే హాల్డేనే గదా ఎటో
ఆ
ఇంగ వాళ్ళేందంట లీవ్ ఇచ్చిండేది.
అదే గదా
ఉమ్
సూ వేసుకో పోబే,
ఇంకేం టైమ్ అయిపోందా మీకు కాలేజ్ కి ఇట్లా, క్లాస్కి హు హు ఇంకా ఏంటి మళ్ళ ఇదేదో పెద్ద సీరియస్ డిస్కన్, జరుగుతంధి లో,
ఆ వాళ్ళు ఏంటో డిస్కషన్ చేస్తానే ఉన్నారు చాలాసేపటి నుంచి,
హు
మామలే వాళ్ళు పెద్దోళ్లది,
అ, మనము పెద్దలయితే మనం ఇటు డిస్కస్ చేస్తాం నకు తెలిసి,
ఇప్పుడే చేస్తాం అంతా హ హ,
అ హ చూడు యాడికి వినిపిస్తాందో నీకూడా వినిపిస్తాంది కదా,
ఉమ్, హల్,
ఇకంటి పో పోల క్లాస్కి,
పోలేదు వే ఇంకా పోవాలనా,
ఉమ్, ఎవరు ఆ సారే వచ్చిండడు నాకు తెలిసి,
అవునువే,
హు
ఆ సార్ మంచిగా డౌట్స్ క్లియర్ చేస్తాడా,
ఆ పర్లేదు మే బాగా చేస్తాడు మే నేను అడిగిన డౌట్లకి ఆనకే తిక్ొస్తది. కొంచెం నాకు కూడా తిక్కొ వస్తుది.
అట్లయితే పర్లే ముందు ట్రైనర్స్ అంతా చూసి చెప్తా మళ్ళీ చెప్తా అని వెళ్ళిపోతా. ఇత్తారు గాని వేరేది ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేస్తారు.
ఆ ఇన్న బెస్ట్ వే,
హుమ్
పర్లేదు.
అంటే మీకు మధ్య మధ్యలో ట్రైనర్స్ ని మార్చలేదా,
మార్చలేదు వేట్ ఒకసారి మార్చింటే ఆయన శరణ్ అని ఒక ఆయన వచ్చినాడు. ఆ నేను పంపించే వరకు వదలేదువే వీళ్ళంతా,
ఆహా,
హు గా అట్లా వదిలిచ్చేస్తుంటే,
అంత బాగా చెప్తాడ అయితే సారు.
ఆ పర్లేదు వే బాగానే చెప్తాడు ఓకే మాకు అర్థమయ్యేలాగా చెప్, అడు ఆయన ఆయన కి అన్న వచ్చింటవి ఆయన ఫ్రీ లాన్సర్ అంటారంట ఆయనని,
ఫ్రీరాన్స్ లాంటే ఏం చేస్తారు.
అంటే ప్రతి కంపెనీ కంపెనీకి చేంజ్ అవుతా ఉంటారు.
ఉహు